మాట్లాడ ఇది సరైన సమయమేనా
సరైన సమయమే చెప్పండి
మీరు పల్లెటూర్లో ఉంటారా అటు ఆ అంటే పట్టణంలో ఉంటారా
మేము పట్నంలో ఉంటామండి మీరు
మేం పల్లెటూర్లో ఉంటాము. అంటే మీరు పట్టణంలో ఉంటారు కదా ఎలా ఉంటుంది ఏమి అక్కడ
పట్నంలో అంటే అంత అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. అంత బాండింగ్స్ ఏం ఉండవు చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడే టైం ఉండదు. కానీ పట్నంలో అయితే మనకి ఏమన్నా అంటే కూరగాయలు కావచ్చు హాస్ హాస్పిటల్స్, స్కూల్స్ అన్ని అవైలబుల్లో ఉంటాయి. ఆ అంటే మనం ఎక్కువ దూరం ప్రయాణించాలన్నా వెహికల్స్ బాడికి తీసుకోనో లేకపోతే మనం లోన్ వెహికల్స్ లోన వెళ్ళిపోవచ్చు ఇంకా మనకు ఏం కావాలన్ న్నా అవైలబుల్ ఉంటాయి. వాటర్ కావచ్చు ఇంకా మనం ఏమన్నా చిన్న వస్తువు ఇప్పుడు పల్లెటూర్లో అయితే ఏమన్నా చిన్న వస్తువు లేకపోతే చాలా దూరం వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. పట్నంలో అయితే పక్కనే చాలా షాపులు ఉంటాయి. అంగళ్లు ఉంటాయి. ఇంకా ఆ అంటే సూపర్ మార్కెట్లో అన్ని ఉంటాయి. అంటే దొరు తాయి. అవైలబుల్ కానీ ఆ కొంచెము లైఫ్ స్టైల్ కొంచం బోర్గానే ఉంటుంది. అంటే పక్కన వాళ్ళతో మాట్లాడేకుండదు అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు చేస్కుంటరు తింటారు ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు.
అంటే ఎవరు మా ఎందుకని అట్లా
అంటే మాట్లాడతారు అంటే ఆ అంటే లీవ్ టైమ్లో అంటే ఫెండ్స్ వాళ్ళకి పనుల్లో లీవ్ దొరికినప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు కొంతసేపు మాత్రమే మాట్లాడతారు. అంటే ఎప్పుడు మాట్లాడేకి ఏం కుదరదు. రూమ్లో
ఆ మా పల్లెల్లో అయితే అందరూ బాగా కలిసి ఉంటారు. ఇట్లా ఏ ఇట్లా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా చిన్న పిల్లలకి అందరికి సెలవులు ఉంటాయి కాబట్టి ఇంక అందరూ ఆ కలిసి సాయంకాలం అంతా తిన్నాక ఫుడ్ అట్లా అంటే ఇగ ఎక్కడో ఒక చోట ఒక బండగానీ అట్లా అంత కూర్చుని ఒక చోట బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మగళ్ళంత ఒకతవ ఆడాళ్లు, ముసల్లోలు ఒక చోట అట్లా ఇంకా పిల్లలు బాగా ఆడుకుంటూ అంతా కలిసినట్టు పల్లెల్లో మనం ఇంట్లో మనం వంట చేయడానికి ఏమన్న లేకున్నా కూడా పక్కనింటి పోయి ఇప్పించుకొని చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా అవసరాలైనా పక్కన వాళ్ళని అడగచ్చు. వాళ్ళు ఇంకా మనకి ఏమైనా పనులు హెల్ప్ చేస్తారు. బాగా అంటే సమయం అనేది బాగా గడిచిపోతది. పల్లెల్లో
అంటే పల్లెటూర్లలో స్కూళ్లు, రోడ్లు లో అంటే అనుకూలంగా ఉంటాయా పొయ్యేటి వచ్చేటి గిన
ఆ అన్ని బాగా అనుకూలంగానే ఉంటాయి. ఇప్పుడు అంటే ముందు కాలంలో అట్లా లేదు ఇప్పుడు అంతా అంతా మారింది కాబట్టి ఇప్పుడు బాగా నీట్గా రోడ్లు, స్కూళ్లలు ఆ నీళ్లు తాయేకి అన్ని బాగుంటాయి. పల్లెల్లో కానీ పల్లెలో ఎండాకాలం అయితే బాగా స్వచ్ఛమైన గాలి అలా వస్తుంది. కానీ టౌన్లలో అయితే అంటే మన ఇల్లు మన గోడలు అవే సరిపోతాయి కదా ఎప్పుడు
అవును టౌన్లో ఎక్కువ ఫ్యాక్టరీలు ఇంకా కంపెనీలు అన్నీ ఉంటాయి కదా అవి అంటే పొగ అంత వస్త ఉంటుంది గాలి కూడా అంత పర్ఫెక్ట్ గా ఏం రాదాడ అంటే పల్లెట అంటే పట్నంలో ఉంటే ఎక్కువగా అంటే హెల్త్ ఇష్యూస్ కానీ వస్తా ఉంటాయి ఎక్కువగా అంటే మంచి గాలి ఉండదు. అంటే అన్ని కలుషితం అయితా ఉంటాయి కదా మనము ఏమన్నా బయట తెచ్చుకున్నా ఫుడ్ కావచ్చు రెస్టారెంట్లో అట్లా పెటి ఉంటాయి పట్టనంలో అంటే పల్లెలో అట్లే ఉండదు కదా అంటే మనకన్ని ఫ్రెష్ గా దొరుకుతాయి
ఆ అ పల్లెలే ఇపుడు ఆ ఆ కూరగాయలు అన్ని పండించిటారు ఒకవే వేరే వాళ్ళు పెట్టిన వాళ్ళ దాంట్లో మనం పెరుకొచ్చుకోని చేసుకోవచ్చు కానీ అంటే పల్ మనం అంత ఖర్చు పెట్టే అవసరం ఉండదు తినడానికి కానీ మనమే పెట్టించుకుంటాం కాబట్టి ఇ ఒక పెట్టకున్న ఊర్లో ఎవరో ఓకరు పెట్టింటారో అటు ఇటు ఒగాళ్ళ రేటు కూడా తక్కువే ఉంటది కొనుకోని తినే లాగన్నా కానీ టౌన్లలో పట్టణాల్లోకొనుకొనాలి ప్రతి ఓక్కటి ఆ అది ఇంకా ఏమి పని చేయాలన్నా డబ్బుతో కూడిన పని ఆదాయము అలాగ అనే ఉండేది ఖర్చు కూడా అలాగనే ఉంటాది
అవును పట్నాలో అయితే ఎక్కువ ఖచ్చు మనం ఎంత చిన్న వస్తువు కొనాలన్నా షాప్ కు వెళ్లాల్సి వస్తుంది అంటే పల్లెటూరులో అయితే పక్కనింటోళ్ళు వాళ్ళు అడిగితే ఇస్తారు అంటే ప్రస్తుతానికి కావాల అంటే కానీ పట్నంలో అ అట్లగాదు గద అతే పాల ప్యాకట్ ట్ కావాలన్నా ఏం కావాలన్నా ఆ డబ్బులు పెట్టాల అంటే అప్పటికప్పుడు ఇస్తేనే డబ్బులు ఇస్తారు లేపోతే ఇవ్వరు కదా అంత ఎక్కువ ఎమౌంట్ ఖర్చు అయితుంది పట్నంలో ఉంటే ఇంగ పట్నంలో ఉంటే ఎవరు సర్దుకోరు అన్నీ కొన్ టారూ యూజ్ చేసుకునేస్థరు అదే పల్లెటూర్లో అయితే ఏమన్నా లేకున్నా సా అంటే దాన్ని లేకన్నా అంటే సర్దుకునేకి ఎక్కువ చూపిస్తారు అంటే ఆ ఇది లేకన్నా మనం ఎట్లో ఓట్లా సా అంటే అడ్జస్ట్ అవుదాం మనీ
ఆ పట్టణాల్లో అయితే ఇంగ పక్కనోళ్ళు మాట్లాడేకుండదు కాబట్టి ఇంగ మనం ఏ ఎప్పుడు చూసినా చూస్తే ఫోన్ చూడాల లేకుంటే టీవీ జూడాల ఇంగలాకుంటే మన పన్లు అదే పల్లెలో అయ్ తే అందరితో మాట్లాడు తూ బాగుండచ్చు అది అ చల్లగాలు ఉండదు కాబట్టి మనము ఇరవై నాలుగు గంటలు ఫ్యాన్ ఆన్ చేసుకోని ఉంటాము అట్ట అయినా కరెంట్ బిల్ అయినా ఎక్కువగా వస్తది టౌన్లో పల్లెలో అయితే బాగా చెట్టు కింద కూర్చొనుంటే బా సళ్ళ
అంటే పల్లెటూర్లో ఏమన్నా గొడవలు అలాంటివి ఏం జరగవా తిరుగుతూ ఉంటాయా లేకపోతే
ఎడ పనే చూడు గొడవలనుంచి మామూలే ఇంగ యా డైనా గొడవలు జరుగుతాయి మనమేం రోజూ గొడవ పెట్టుకోలని చూడం కదా మామూలుగా ఆటోమేటిక్ గా జరుగుతాంటాయి పట్టించుకూడదు అట్లాటివి అన్నీ మన పని ఏందో మనం చేసుకొని బాగుండాలి
అంటే అవి ఎట్లా సాల్వ్ అయితాయి ఈజీగానే సాల్వ్ అయిపోతాయా లేకపోతే ఎవరన్నా వచ్చి ఆ లేపోతే కంప్లైంట్లు అట్లా ఇస్తూ ఉంటారా
కంప్లైంట్ ఎందుకు ఇత్తారు అంటే కంప్లైంట్ చానా పెద్ద గొడవలు అయితే కంప్లైంట్ ఇచ్చుకుంటారు యాడైనా కంప్లైంట్ ఇత్తారు పల్లెలో అయినా పట్టణాలో అయినా పెద్ద గొడవలు అయితే కంప్లైంట్యే ఇత్తారు ఇంకా ఇంకా మాముూలు చిన్న చిన్న గొడవలు అంటే ఇ కొట్లాడుకుంటారు మాట్లాడుకుండా అయిపోయి కొన్ని రోజులు వరకుఉంటారు అంతే కదా అంటే మీర్ ఖాళీ టైం ఖాళీ టైమ్ లోను గని ఏం చేస్తుంటారు
ఉమ్ మేము ఖాళీ టైమ్ లో ఏం చేస్తాం అంటే అంటే టౌన్ లో అయితే ప్లే గ్రౌండ్స్ఊ అలా ఉంటాయి కదా అక్కడ వెళ్ళి అంటే ఎక్ససైజ్ లాగా తిరుగుతా ఉంటారు టే వాకింగ్ లాగా కొందరు గేమ్ చాలా ఆడతారు
మీరు పోతారా వాకింగ్ అ
మేము తక్కువే పోతాను కానీ టౌన్ లో ఉండే వాళ్ళు ఎక్కువ క్కువగా పోతా ఉంటారు
మీరు ఎక్కడా పోరా
అంటే నేన్ కాలి టైం వస్ నేను ఎక్కువగా నిద్రపోవడానికి అంటే నాకేమున్న పనులు ఉంటే అవి చూసుకోవడా అన్ని సరిపోద్ది బయట తిరిగేది తక్కువే తిరిగి అంటే ఎప్పుడన్నా వెళ్ళాల అనిపిస్తే వెళ్తూ ఉంటాను కానీ
అంటే అంటే ఖాళీగానే ఉంటరు కదా అంటే వారం అంతా పని వేయిం కాదు కాబట్టె ఖాళీగానే ఉంటారు టౌన్ వల్ల అంత ఇంకా మీరు అంతంట్లోంత కలిసి ఎం కోళ్లం అదివ
అంటే ఒక్కొక్కసారి వెళ్తాము ఏమన్నా ప్లాన్ చేసుకొని ఎక్కడన్నా అంటే మంచి ప్లేసులు చూడాలి అనుకున్నప్పుడు లేకపోతే ఎక్కడికి పోన అవసరం లేదు అంటే రెస్ట్ తీసుకోవాలా అనిపిస్తే ఎక్కడికి పోకుండా గమ్న రెస్ట్ తీసుకుంటామంటే పడుకొని నిదురపోతే మీరు అంటే పల్లెటూరులో
ఆ పల్లెటూర్లకే అటెముండదు ఆట్టే ఉండద్ పల్లెటూరు లో అంటే ఆదివారం ఆ టైం లో వాళ్ళకి ఎప్పుడు పని ఉంటది. మీర్ పోయిన వాళ్లే ఎమన్నా పోతారంతే అలాప్పుడు పొయ్యి చూస్తారు ఇంగేదన్నా గా దేవాలయం కట్నంఎందుకు కడుతండో తెలీదు ఇంగా ఇట్లా బయటికి పోలా ప్రత్యేకంగా ఒగ ఊరికి బయటికి తిరిగే అంతగా క్లాడ్ ఎం ఉండవు అన్న అంతా మాములుగానే
అంటే పల్లటూరి లో ఎక్కువ వ్యవసాయం చేస్తా ఉంటారు కదా అది ఆ అంటే ఎలాంటి పంటలు పండిస్తా ఉంటారు ఎక్కువగా
వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు కొంత మంది కూలి వెళ్ళి పని చేసుకునే ఉంటారు రకరకాలు ఇప్పుడు వారు ఉంటారు మూల్య పశువులను మెప్తు ఉంటారు కొన్ని కొన్ని గోర్రలు అలా ఇంక కొంత మంది జె చిన్న చిన్న ఫ్యాక్టరీలకి గార్మెంట్ అట్లా దానికి వెళ్లే వ కొంతమంది మిషన్ ఉంటారు కానీ పల్లెల్లో అయితే అన్నిటికీ అనుకూలంగా బాగుంటది బట్ మనకి ఏం తెలియకుండా పోతది అంటే పల్లెల్లో
పల్లెటూరులు ఎక్కువ టెంపుల్స్గానీ ఉంటాయి కదా అంటే ఎప్పుడు పూజలు అలా చేస్తా ఉంటారా జాతరలుగన
పుడు అంటే అదే పనిగా ఏం చేయరు యాడ ఎప్పుడో ఒక రోజు చేస్తారు చేస్తారు అంటే దానికి ఓ ఈ రోజు పండుగ అనుకో ఈ పండుగకి ఇట్లా ఒక ప్రత్యేకత అని ఉంటది సో అట్లా పండుగలను బట్టి ఏమంటా కలర్లు చేసుకుంటారు ఎప్పుడు అంటే చే వాళ్ళకి పనులు చేసుకోనేకి కష్టం కదా డబ్బులు కూడా వాళ్ళ కష్టపడితేనే కదా వచ్చే పల్లెల్లో వాళ్ళు ఏమైనా వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేస్తుంటే కొంచెం ఏ లెక్క ఎక్కువ వస్తది అనుకో
మీరు టెం చూసుకెళ్తూ ఉంటారా
హ్మ్ ఎప్పుడన్నా వెళ్తుంటాం ఎక్కువగా పోము కాని ఎప్పుడన్నా పట్టణాలో మేళా మీకు మీరు పట్టణంలో ఉంటే బాగుంటది మీకు గ్రా గ్రామంలో ఉంటే బాగుంటద
నేనే నేను అలవాటు పడిన దాని ప్రకారం అయితే పట్నంలో పట్నంలో ఉండేదే కంఫర్ట్ గా ఉంటుంది పల్లెటూర్లో ఇప్పటికిప్పుడైతే అడ్జస్ట్ అవ్వలేం కదా అన్నిటిక అయితే మన కాల్స్ అన్ని దొరక అంతే కదా నమ్ అయికెతే కంఫర్ట్ అని ఆ ఫ
ఇంగ ఎమ్ మళ్ళీ మాట్లాడాల అనుకుంటున్నారా తెలుసుకోవాల అనుకుంటున్నారా మాది పళ్లలోనే ఉండాల అనుకుంటాను ఇంకా ఏమన్నా తెలుసులేదా